హ ఏం చేస్తన్నావ్ ఏం లేదు బ్రో చిన్న
ఆ
తిన్నారా మీరు ఒకే ఒక ఉండు సపనం ఏ కర్రీ చేసినవ్
ఏం కర్రీ
అదే మీరేం కర్రీ అని అడుగుతున్నాను
మాద బెండకాయ
బెండకాయ అసలు బాగోదు నాకు నచ్చలేదు అది జిడ్డు జిడ్డుగ ఉంటది బయమేతుంది బబరయి మీరేం చేస్తుంటారు వు నేను సాఫ్ట్ వేర్
ఓహో
వర్క్ ప్రెషర్ బాగుంటది
మీకా
ఆ అవును